నేను చెప్పిస్తాన నువ్వు చెత్తే రావట్లేదు ఎందుకురా
అదే నీనదే అనుకుంటన
ఏమో ఉమ్మ్
దీనికి వస్తుంది గా మరి చెయనా ఒకసారి మళ్ళ ట్రై చెయనా
ఇది అయిపోనిగ కంప్లీట్గా
ఏమద్దులే ఇగ జేస్ స్టార్ రేటింగ్ ఇచ్చేసే దీనికి గూడ ఇగ
అర్థం కాల
ఫైవ్ స్టార్ రేటింగ్ ఇది మినిమమ్ ఫోర్ ఫైవ్ టాస్క్ లు అయిపోతేనే తె పైసల్ మళ్ళ ఇప్పుడు ఫోర్ టాస్క్లు చేయాలే
అంతేనా కట్ జేయి అయితే
ఫై ఇయ్యి రేటింగ్
ఆ ఆ
ట్రై చేద్దాం ఒక వేళ ట్లైనా పడుతయేమో ము పది రూపాయలు పట్టాల క
అట్లా ఉండదురా ఎబో టెన్ అయితేనే కన్సిడర్ చేస్తారంట లేపోతే కన్సిడర్ చెయరంట ఎందుకో ఎమోరా
అదే మరి సగం సగం మాట్లాడినా పడుతయమో పైసలు
అట్లే ట్లా
అంతేలే అది
సరి చేసి చూడు మరి
నేన్ చేస్తా ఆగు వన్ మినిట్
ఉం